ఓ ఓ హలో
హలో
హలో
విన్పిస్తుందా
ఆ నందినీ ప్రియమైన నందనీ నేను గుర్తున్నా
వినిపిస్తుంది
పాంటింగ్ పాడుడు ఏం
ఏం లేదు
బయ్యం లేదు
ఖాళీగానే ఉన్నాను
ఏం ఖాళీగా ఉన్నావ్
పని లేదు కాబట్టి
ఎవరండి
నాలుగు
నేనెదుకొస్తా
డింగి చిక డింగి చిక డింగి చిక డింగి చిక ఏ ఏ ఏ
పాట పాడుతున్నావా
ఆట ఆడదామ్ దా
ఉమ్మ్ పాట పాడుకో అయితే
ఆట ఆడదాం దా అంటున్నా
ఏం ఆట
మాచ్
హ్మ్
అమ్మా నాన్న ఆట అని ఒక ఆటున్ ఉ ఆడవా నువ్వు
నాకు తెల్వదు
ఆ
చెప్పండి ఇంగా తిన్నారా
మేమా తవ ఆట ఆడదానికి నువ్వు
ఏం తిన్నావ్
అన్నం చట్నీ
అన్నం
నువ్వు
అన్నం పప్పు
అన్నం పప్పు దొడ్డిక వస్తలేదా
అర్ధం కాల
దొడ్డిక వస్తలేదా అంటున్న
వస్తలేదు
బాంబులేస్తలేవ్
ఆ
బాంబులేస్తవా లేదా పప్పు తింటే
ఆయితలేదు
వైద లేది బాంబులేస్తలేవా అంటున్న
ఎస్తలేను
ఎందుకు
చి
ఆ చెమ్మనేక్స్
ఏమి లే బాయ్ బాయ్
ఏయ్ ఓ ప్రియసకి ఎక్కడ వెళ్ళ పోతున్నావు ఆ
ఎంది
ఎక్కడ పోతన్నావు
ఊరికి పోతున్నా
ఎవరు ఊరికి
నా ఊరికే
ఓహో వెళ్లిపో
నువ్వు పోవంటే పోకుండా ఉంటానా
ఆహా
ఉ
ఇంగేం సంగతి
నావల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదు
ఏంలా నీ చెల్లెలు నాకు కావాలి ఏం చేస్తావు నాకు తెలిదు నీ చెల్లెకి నా దగ్గర తొలి పో సరేనా పంపించి పో సరేనా
నాకు చెల్లెలు లేరు
ఉన్నారు ఉన్నారు తప్పిగా అది ఉన్నారు
లేరు
మీ చిన్న చెల్లెళ్ళని పంపించేయండి
నాకు చెల్లెళ్ళు లేరునాకు తమ్ముళ్లు ఉన్నారు
నీ చిన్న చెల్లి కావాలి నీ సొంతం చెల్లి
చెల్లి లేదు
ఉంది
నువ్ కన్నావా మామ్మ బదులు
స
హలో
చెప్పు ఎప్పుడస్తవ
ఎక్కడికి ఇప్పుడే
రా వచ్చాయి
అసలు
రావచ్చే
సరే మరి
ఆ
నీ దొంగమాటలు
ఆ పచ్చడి పచ్చడి
హ నా దగ్గర పచ్చడి ఉంది
అదే వస్తా వచ్చ నళకి చేస్తానడి
అర్థాం కాల
అ
ఏంది
సరేలేనే మళ్ళా వస్తావు
సరే